మీరే కట్టేస్తారా అండి లేకపోతే అది కట్ అయిపోయింద
కట్ అయిపోయింది
అహ పర్లేదులేండి మీకు టీఅంటే ఇష్టమా లేకపోతే కాఫీఅంటే ఇష్టమా అండి
ఆహ్ ఏరుచి బావుంటే అదండి ఇప్పుడు అంగ్డికి వెళ్తే కాఫీ ఉమ్ అ కాఫీ అంటే ఇష్టము
అహ
ఇప్పుడు వెళ్ళి కాఫీ తాగి నెక్స్ట్ టైమ్ టీ తాగితే ఏది బావుంటే అత్తాత
ఆ
మామూలుగా అంటే కాఫీనే
ఉహు
కళాశాలల్లో కాఫీ బావుంటదండి
అ
మన కళాశాలలో కాఫీ బావుంటది
అ
ఎప్పుడైనా అట్ల ఆ వెళ్ళారా మీరు
ఎక్కడికి
ఆ కళాశాలలో వుంది
వెనకల వెళ్ళామండి వెనకల ఆ అక్కడికైతే వెళ్ళామండి అక్కడ బావుంటది
అ అక్కడ బావుంటది టీను బావుంటది కాఫీను బావుంటది టీ అయితే చాలా బావుంటది
చేస్తమ రెండు ప్రయత్నించానండి నేను
అ
హాలో హాలో
అ చెప్పు
హా మీరు ఒకవేళ సమయాన్ని వెనక్కి తిరిగి మీరు సమయంలోకి వెళ్ళాలంటే ఏ కాలంలోకి ఎళ్తారండి
పాఠశాల
అహ
అక్కడికే ఎళ్తామండి ఏం ఇవుండవు మంచి పాఠశాల ఇల్లు అంతే
అహ
అదే బావుంటది ఇప్పుడు తలకాయ నొప్పులు ఎక్కువున్నయ్
అవున్లేండి
పాఠశాలే బావుంటదండి అన్నిటికంటే పాఠశాలలో ఉన్న ఇప్పుడు కళాశాల బావుంటది
ఎ సార్
ఇక్కడికొచ్చాక
పాఠశాలకు ప
అహ్హు
మద్యానం ఏం తినాలని అనుకున్నారు బొజ్నం
మద్యానం
మద్యానం కూడ కోడి మాంసమేనా
కోడి మాంసం తిని తిని కొంచెము మన రెండ్రోజులు
అంతే రెండు రోజులకే అలా అనిపించిందా మీకు హ
ఆ
నాకు రోజు పెట్టినా సిగ్గు లేకుండా తింటానండి అ రోజూ ఒక్కక్క రకంగా చేసుకొని తింటాను నేను అంత ఇష్టం నా కోడి మాంసం
మాముూలు కోడి మాంసం ఆ గ్రేవీనే చేసారండి మూడు రెండు రోజులు గ్రేవి తిని తిని
ఆ అలా అయితే విసుగు పుడుతది లేండి
ఆ
నేను అలా ఏం లేదు నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుం అ ఆ కొన్ని మనకు ఉన్నాయి కదండి మనం చూస్తుంటాం కదా డై రోజు అలా అందులలో ఏవి వరే రకరకాలుగా ఏవేవి చూపిస్తారు అవన్నీ ప్రయత్నించేస్తానన్నమాట
యూట్యూబ్లో చేస్తరు కదా అవునా ముసలా ఆయనా చేస్తరు క
ఆ అలా అలా అన్ని చూసేసి చేసేస్తా ఉంటా అది కూడా నేను మన దేశం యొక్క మనం దేశంలో చేసేలాగానే చేయను వేరే దేశాల్లో చేస్తరు కదా పాకిస్తాన్ అలా కజగిస్తాను బంగ్లాదేశ్ అవి కూడా ప్రయత్నిస్తానన్నమాట
చైనీస్ ట్రై చేశార ఎప్పుడైనా
ఆ లేదండి చెయ్యలేదు ఇంక
ఇంకా నయం కోడి మాంసంతోనేటై
కోడి మాంసంస్ తోనే ఉన్నానండి ఇంకా ఇంకా అంత దూరం వెళ్ళలేదు ఇంకా చెయ్యలేదు అంటే మీకు తెలుసు కదా వాళ్ళు చేత్తో తినరు వాళ్ళకి రెండు కట్టి పుల్లలు ఉంటాయి కదా వాటిదో తింటారు కదా అవి మా ఇంట్లో కూడా ఉన్నాయ్ ఆ తిన్ డైలీ తింటానండి ఇంటి దగ్గర నాకు అలవాటు అవునండి అవి కట్టి పుల్లలు కాదండి
సదే
నేను అదే పనిగానే బయట నుంచి తెప్పించుకున్నానండి అవి ఒక ఐదు వందలు పెట్టి ఎంతోఒక ఆరు ఆ జతలు వస్తయ్
ఐదు వందలు పెడితే సిల్వర్ స్పూన్ వస్తది
అది నాకు వద్దండి ఆరు జతలు వస్తాయ్ ఆరు జతలు తెచ్చుకొని రోజు ఎప్పుడన్నా మా నాన్న బయ్ ఇక్క నుంచి తెచ్చినప్పుడు ఏవన్నా తెలుసు కదా ఇంకా వాటితో ఏం తింటాము అవి తెచ్చినప్పుడు ఆ తింటానండి ఇంకా ఈ మధ్యనా అన్నం కూడా వాటితో తినడం మొదలుపెట్టాను అప్పుడు
అన్నం పెడితే తింటారు
తినొచ్చండి అలా ఏం లేదు తినొచ్చు ఆహా లేదు తినొచ్చు రాదు మీకంటే వస్ అది అలవాటయితే వస్తాది తినచ్చు ఈజీగా ఆ సులభంగా
మేము ట్రై చేస్తే కట్టి పుల్ల ఒకటే వస్తాది
ఆ
ఆహారం ఆడే ఉంటాది
లేదండి నేను ఈ మధ్యనే మొన్న మొన్న చరిత కూడా నేర్పించాను అన్నమాట నేను అది అదే పనిగానే నేర్చుకోవాలని చెప్పి ఇది ఆ ఏమండారు విన్నానండి క్లాసెస్ కూడా వెళ్లానండి వెళ్లానంటే వెళ్లలేదు మన చేట్లో ఉంటది కదా ఆ వస్తువులో చూసి నేర్చుకున్నాను అండి ఎలా అని చెప్పి
క్లాసులో చెప్పే పాఠాలు ఇనుకొండ మీరు ఆ పాఠాలు వింటారా బాన్
అంటే నమ్మకం అన్నమాట ఎప్పుడో ఒకసారి అక్కడే వెళ్లి ఉంటాం కదా నేర్చుకోవాలి అంతే
ఫిక్స్ అయిపోయారు మీరు
అవునండి కానీ అది అవ్వదు కానీ అదొక సంతృప్తి అంటారు కదా అలా
ఉ
అబ అన్ని నేర్చుకొని ఉన్నాం అలా అక్కడ వెళ్తే ఎలా ఉంటాది అని చెప్పి అంతే ఎందుకంటే నాకు స్నేహితులు ఉన్నారు అక్కడ అక్కడ అంటే అక్కడ కాదు బంగ్లాదేశ్లో ఒక అమ్మాయి ఉన్నింది ఆ అమ్మాయి అప్పుడు ఆ ఐదు సంవత్సరాలకి కిందట పరిచయం అయింది అప్పుడు బా బంగ్ చలా షాప్ పాఠశాల కాదండి మన చేతిలో ఉంటాదే ఆ యాంత్రికం తో అండి హ దాంట్లో పరిచయం అయింది ఆ ఇక్కడ పరీచయం అయిన తర్వాత బాగానే మాట్లాడుకున్నాం
ఎప్పుడో నేను చూశాను ఇన్స్టాగ్రామ్ లోనో ఎక్కడో మీరు ట్యాగ్ చేశారా ఆమెని
ఆ అవునండి ఆమెని ఆమె ముందు బంగ్లాదేశ్ లో పుట్టి పెరిగిందంతా బంగ్లాదేశ్లో నేనండి ఈ మధ్యన నేను ఈ ఎంబీఏ చదువు ఎప్పుడైతే మొదలు పెట్టాను అ అప్పుడే తను కూడా రెండేళ్లు అయింది వెళ్లి అక్కడికి కొరియాకి
ఏం చేస్తున్నారు కొరియా కి వెళ్లి
అక్కడ ఆమె మనలాగనే మాస్టర్స్ చే టి యూనివర్సిటీలో అలాగానే పా ఆ జా ఉద్యోగం పేరు చేస్తున్నారు
అయిపోయిందండి
అయిపోలేదండి అది చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్నారు అక్ అక్కడ బతకాలంటే రెండు ఉండాలి కదా ఆ అందుకే రెండు చేస్తుంది
అక్కడ భాష ఎట్లా చేస్తున్నారు నా ముందే నేర్చుకున్నారు వాళ్లు
మాకు వచ్చు కదండి మేము పిచ్చోళ్ళం కదా చూస్తూ ఉంటాం కదా మాకు కొంచెం కొంచెం వస్తది ఏదో అలా ఆ అలా వచ్చేసింది అన్నమాట తనకు కూడా మాట్లాడుతది తను నేను మంచిగా మాట్లాడుతూ ఉంటాం తను కూడా రమ్మని చెప్తది నన్ను కానీ సమయం రాలేదు మిత్రమా అని చెప్తుంటాను నేను మా ఇద్దరిది ఐదు ఏళ్ళ బందంమండి ఐదేళ్ళ నుంచి
ఐదేల్లా స్నేహం
ఆ తను ఇంకా అప్పటికి నాలగే ఉండేది అన్నమాట అంటే అంత ఆ లెవెల్కి ఆ ఆ ఏమంటారు ఆ స్థాయికి ఇంకా చేరుకోలేదా అప్పుడు నాలాగానే ఉండేది అప్పుడు నుంచి కలిసే ఉన్నాం ఇప్పుడు తను అంత పెద్దగా ఎదిగిపోయింది నేను ఇక్కడే ఉన్నాను
మాకు సమయం వస్తది మేము పోతామని చెప్పండి అంతే
ఆ చెప్తామండి తన పేరు అత్తాయి
ఆహ
అథాయ్ అథాయ్ అండి తన పేరు
అథాయ్ కొంచం మంచి పేరు పెట్టుకోవచ్చు కదా
అంటే అది బంగ్లాదేశ్ వాళ్ళు కదండి అలానే పెడతారండి
ఉమ్
వాళ్ళ పేర్లు అలానే ఉంటాయి అవునండి అది వాళ్ళగే ఒక మీనింగ్ అనేది ఉంటది సపరేట్ అది మనకు తెలియదు కదా మనకి
మన పేర్లు వాళ్ళు విన్న వాళ్ళకీ అట్టే ఉంటుంది
నా పేరు తనకి తెలుసు ఎందుకంటే గాడెస్ కాబట్టి గాడెస్ నేమ్ కాబట్టి దేవతల పేరు కాబట్టి తనకి తెలుసు అది వినిందని చెప్పింది అక్కడ గుళ్ళు గుడ గుడులి గుడులు కూడా ఉన్నాయంట అలా తెలుసంట తనకి
బంగ్లాదేశ్ లో గుళ్లు ఉన్నాయియట్న బంగ్లాదేశ్ ఇండియానే కదండి అవునా ఓకేే
ఉన్నాయంట అలా తెలుసండి దానికి తను నా పెళ్ళికి రావచ్చండి ఆ రావచ్చు ఇక్కడికి నేను రప్పిస్తాను
రప్పిస్తారు అక్కడ నుండి ఇక్కడికి
అవునండి రప్పిస్తా మీకెవరు అలా లేరా అండి బయట విదేశాల్లో స్నేహితులు
మన దేశంలోనే ఉండేది కష్టం హ హ ఇంకా మీరు వేరే దేశమోలు
నాకు ముందు ఉండేవాళ్ళండి చాలా మంది విదేశ ఈ స్నేహితులు ఎందుకంటే నేను అది చూస్తా కదా మా వాళ్ళు ఉన్నారు కదా ఏడు మంది సో వాళ్ళ వల్ల చాలా మొత్తం అంతా తెలుసా అమాట నాకు పాకిస్తాన్ నుంచి తెలిసిన వాళ్ళు ఉండే ఆ ముందు ఇంకా ఫ్రాన్స్ నుంచి కూడా తెలిసిన వాళ్ళు ఉండి నుండి ముందు ఇప్పుడు వాళ్ళతో కాంటాక్ట్ ఆ లేను ఇప్పుడు వాళ్ళతోట ఆ ఇ ఉండదు, ఇప్పుడు వాళ్ళతో ఇ మాట్లాడట్లేదు ఆ సంబంధం లేదు అవును కానీ ఈమతో మాత్రం ఉండిదండి ముందు నుంచి అందరూ అమ్మాయిలే ఎందుకంటే అమ్మాయిలే కదా పిచ్చవాళ్ళు పిచ్చోళ్ళు మా వాళ అందుకు అందరూ అమ్మాయిలతోనే ఉ ఉండండి బాగా ఇప్పటికీ ఉన్నారు ఇంకొక అమ్మాయి వచ్చి విజయవాడ ఇక్కడ అ అమ్మాయి కూడా సంబంధంలో ఉంది చి ఆ అమ్మాయి కూడా మాట్లాడుతున్నా ఆ అమ్మాయితో ఆ అమ్మాయి రమ్మని పిలుస్తోంది విజయవాడకి